ఆమె,
పీ లేదా,
ఆహా అప్పుడు ఇన్పిలే,
మాట్లాడుతున్నాను నీ వాయసు కూడా ఏం,
అగే మున్నవాయజసలు నాటిన్ పల్లప్పుడు, ఉం చెప్పు,
చెప్పలో అదే చెప్పు మేఘనోళ్ళు అడిగనారు దాసినవి ఏం చేసింది
అడిగింది జాహ్నవి మేఘన ఒకటి చేసిండేది అట్లా అట్లా అడిగింది అట్లా చెప్పింది నేను చాలా రోజుల తర్వాత నిన్న నిన్న ఫోటో చేసినా తెలుసా చాలా రోజుల తర్వాత
ఏం కాదా
హా
ఏమో తెలియట్లే
ఆ ఇన్స్టలో ఇన్స్టలో
అకౌంట్ ఆ
ఆహా
ఉ
ఎందుకు మర్చిపోలేక పోతున్నాను ఇంగా నేను
ఈ మధ్య ఏం పెట్టలేదా
ఇన్నియార్ ఫైవ్ అయిపోయింది మాటలు లేవు అసలు చూసిండేదిను ఇంతవరకు ఒకసారిగానీ ఒకాసారి కూడా మాట్లాడేది లేదు మెసేజ్ లేదు ఏం లేదు కాని
ఉండు ఓ సారి
ఉ వద్దు తల్లి. నేను మళ్ళీ లేదు మాట్లాడాలనిపిస్తది కానీ నాకు మళ్ళీ దాంట్లోకి పోవాల అని అస్సలు అనిపించట్లేదు అవి
ఉ కొద్ది రోజులకే అట్లా ఉన్నది
ఆ అదే కాదా అయినా అబ్బాయిలకి ఎంత ఎంట్రక్టెడ్ ఉన్నప్పుడు అమ్మాయిలకి ఎంత ఉండాల
ఏ మ్యారిట్ నువ్వు ఎలా చేయలేదు
ఆ ఆ అప్ప ఏం చేసింటో నేను చేకోకుండా ఉన్నాను ఆ అప్పకి తెలిసిందల
అంటే నువ్వు నీ రీజన్ కాదా అది
నారీజన్ ఎంత రీజన్స్ ఏ రీజన్ హై అయినా నీకు ఇష్టం లేని పని నీకు ఇష్టం లే చెప్పకుండా ఏమన్నా చేస్తే నీకు నచ్చుతదా నచ్చదు కదా
ఉ
ఇప్పుడు మళ్ళీ ఇద్దరిక తెలిసి ఉంటది కదా ఆ పక్కళ్ళకి తెలిసి ఉంటేది ఈ పక్కళ్ళకి తెలిసింటే అది రీజన్ ఒక్క విషయం గురించి ఎన్ని గొడవలు అయినాయో
ఉ
అది మాకే తెలుసు
పంది నువ్వేమో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అంటే నేను అది నిజమే అనుకున్నాను
ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది ఫస్ట్ అయితే అది లే గొడవలే తర్వాత ఇది కూడా వచ్చి చేరింది అంతే ఇప్పుడు అది వెళ్ళిపోయింది ఇప్పుడు ఉండేది ఒక్కటే గొడవలే అయినా సరే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఏమైనా తనకు తెలుసా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయందుకనే తో మాట్లాడానని
నువ్ చెప్పేవేమ నేను అలా అనుకున్నా
నేను అసలు చెప్పనే చెప్పలేదు
నల్ పన్ని నేను అదే అనుకుంటున్నా
అసల్ తనక్ తెలిన్ కూడా తెలిదు తనతో మాట్లా మాట్లాడం మానేసిన త్రీ డేస్ కో ఫోర్ డేస్ కో నాకు తెలిసింది ఇది ఇట్లిట్లా అని ఇగ అప్పుటి నుంచి ఇంగా నేన్ జేయలే ఆయప్ప జేయలే అంత యాటిట్యూడ్ చూపిస్తాడు ఆ మనిషి
ఏవతున్న ఓటే
ఏం ఆవశ్రం కూడా లేదులే నాకేమి
ఎవరితో ఏం మాట్లాడా వేరేవాళ్
వేరే వాళ్ళతో ఎవరు
అట్లా ఇష్యూ నా అంటే
ఆహా అది కాదులేేమే అట్లా అట్లా గొడవలు అయితే కాదులే వేరే గొడవ ఇంగేం చెప్పు ఇంకేందన్నా మాట్లాడవా
ఇహ్ మాట్లాడాలా
చెప్పింగా
ఇప్పుడే గా దాని గురించి చెప్పినా
మా మా అన్న ఫ్లైట్ లో అంతా బాగా తిరుగుతానట్టున్నాడబ్బా స్టేటస్ పెట్నాడు రోజు ఏం మాట్లాడలేదులే ఆయన్న ఏప్పుడుూ చేయడు నేను చేస్తే మాట్లాడతాడు బాగా ఇంగ చేయా చెయ్యను నేను కూడా స్టేటస్ పెడదా అంటే లైక్ చేస్తోండా అంటే ఏ ఈ సార్ వల్లూరులో పీర్ల పండుగ జరగలేదా ఎవ్వరు స్టేటస్ పెట్లే ఆయన్న వెట్లే ఈయాన్నా వేట్లే అరవింద్ అన్న పెడుతుండే అరవింద్ అన్న కూడా పెట్టలేదు ఈ సారి ఎవ్వరు పెట్లేదు
హ్
హలో
వాళ్ళన్నీ వాళ్ళ వాళ్ళందరి వస్తాయా నికి
ఆ అరవింద్ అన్నది చందు అన్నది వస్తది
పండన్న
ఆ
వాళ్ళ పెళ్ళైన
ఆహా ఏమో తేలేదు మనకేంది ఎవరు స్టోరీ పెట్టింరు
సిరిగుం ఆ
మీ ఫోన్ దగ్గర పెట్టుకని మాట్లాడమే
ఇంత సేపు ఎవరి గురించి మాట్లాడుతున్నారు
ఎవరు ఆ ఎవరు
రవితేజ ను సంజీ పోయారు స్టోరీ పెట్టిండ్రి ఆ అక్క ఫోటోతో
ఆహో
హస్బెండ్ ను చూళ అక్కను ఆ అదే నేను చూసా
హుమ్ హుమ్
హుమ్
పెళ్ళి పిలిచినారా ఆయన వాళ్ళు అయినా వాళ్లు వాళ్ళ అంతా ఒకటేనే ఎప్పడికైనా మధ్యలో వచ్చింది మనము మధ్యలో పోయ్యేది కూడా మనమే బాగుంటారులే వాళ్ళు వాళ్ళంతా దీపు పోలేదా
ఏమో లే చాలారోజులు అయింది అప్పుడే ఇంట్లో ఇంట్లో హాలిడేస్ కి
ఏమోలే పోయించోటు పోయి ఉండటం కానీ
అస్సలు తెలుసా అస్సలు మొన్న మేము సండే గుడికి పోతుంటే రోడ్ ఇటు సైడ్ మేము పోతున్నాము రోడ్ అటు సైడ్ అబ్బాయిలు ఉన్నారు ఆ పక్క వాళ్ళే నీకు అప్పుడే చెప్పింటి కదా ఒకసారి కామెంట్స్ చేస్తున్నారని అసలు తెలుస ఆ పక్క నుంచి ఈ పక్కకి పిలుస్తున్నారు మె మమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు ఆ పేరుతో నన్ను పిలుస్తున్నారు ఆ బాబుని వేరే పేరుతో ఆ బాబుని పిలుస్తున్నారు
ఎవరు తెల్సా
ఆహా ఆ బాబుది అది కాదే ఈడా వీడికి ఆ పాపంటే ఇష్టమా చేసెటివన్నీ లంగ పనులు మళ్ళీ ఆ పాప కావాలంటే ఎట్లా మగానికి ఆ పాపంటే ఇష్టం వాడికి వాడి పేరు పెట్టి ఆ పాపనీ పిలిచేది నన్ని ఆ పేరు పెట్టి నన్ను పిలుస్తారు అసలు కోపమ్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అసలు అసలు ఎన్ని రోజులు సంవత్సరం అయిపోయింది అయినా గాని ఇంకా అట్లనే పిలుస్తంటే అసలు ఎట్లుంటది మనాకి
హ
నా భాధ నాది అసలు ఒక పక్క వాళ్ళది
ఒక్క నిమిషం ఉండు
హలో
ఆ నందు
నువ్ కాదా ఒక్క నిమిషం ఉండుమనింది
నేను కాదులే
అదే కదా వాయిస్ వేరే వచ్చింది ఎవరబ్బా అనుకుంటి
ఏ కాలేజ్ అంట
నీ క్రికెట్ చూసే అలవాట్లేదని
ఇప్పుడీ మాత్ర
చూసేలవాటు
చూష్ణ లేదు
ఐపీఎల్ చూస్నవా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపిఎల్ విన్ ఆర్ సిబి డబ్ల్యూబిఎల్ కూడా ఆర్సిబి నే
ఆ హలో
కాద్ వె నేను విరాట చూద్దామని ప్రతి సారి వాళ్ళు ఫస్ట్ నుని వికెట్ తీసేస్
అబ్బ నేన అంతే ఓపెన్ చేసిన ప్రతిసారి విరాట్ అవుట్ అవుతాడబ్బా కోపం వత్తది లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ బాగానే అడిగాడే ఫనిష్ చేసినాడు విన్ని కప్పు గెలిపించినాడు ఇంద స్మృతి మందనా
అంటే మధ్యలో రాలే కదా వాడు
ఆ సాల్ట్ కి ఫింగర్ కి తగిలిస్ ఇంగ డబ్ల్యూపిఎల్ చూసినా బాగా స్మృతి మందన స్మృతి మందన
అయ్ రాల్డ్ అయిపోయినయ్ అప్పుడే
వాళ్ళదే ఫస్ట్ వచ్చేది ఫస్ట్ ఆడొళ్ళదొస్తది తర్వాత మగొళ్ళది వస్తది రెండు సార్లు ఐపిఎల్ రెండు సార్లు డబ్ల్యూపిఎల్ ఇంగ మొన్న టీ ట్వంటీ మ్యాచ్
నావోళ్ళు వేగ్ విన్ అయ్నారా
ఆ
ఎవరు విన్ అయ్యారు వుమెన్స్ ది
అదే ఆర్సిబీనే విన్ అయింది ఉమెన్స్ ది కూడా
దాంట్లో స్ స్మూత్
ఆ స్మృతినే ఆ క్యాప్టెన్
పెళ్లి క్యాన్సల్ చేసుకున్నారా
ఆ అయ్పోయింది అట్లా క్యాన్సిల్ అయ్పోయింది ఏం చేస్తారు
మొన్న టవాల్ మొన్న రా అదేదో న్యూయార్క్ లో టవర్ పై టవర్ ఎక్
వాళ్లన్ అరేస్ట్ చేషిన్ రన్ట కదా
ఆ మళ్ళీ వేరు మళ్ళీ ఫిల్మ్స్ చేేశిండ్ర్
ఆ మో ఎంత సామి
సామి
అదే కదా నాయనో సరే లే ఆగ్
ఉమ్ హ్మ్ హ్మ్